అండి తాగటమండి చెప్పాలి హలొ హలో హలో హలో హలో హలో హలో హలో అలో
అలో
ఇనవడతలేదా
ఆ వినబడుతుందండి ఇప్పుడు ఇంతసేపు వినబడలేదండి మీకు వినబడుతుందా అండి ఇప్పుడు ఇంతసేపు వేరే కాలు లైన్లనే ఉన్నదండి చూసుకోలేదు
ఊహు
అందుకే వినబడలేదండి చెప్పండి తిన్నరా అండి అన్నం
తిన్నమండి కాకరకాయ టమాట అండి మీదేంటిదండి
మాది వంకాయ అండీ
ఊ హు అందరు అనుకొని ఇద్దరు అనుకొని చేసారా అండి కూర
ఎందుకండి వాళ్ళది కూడా వంకాయేట్నన అండి ఆ నిన్న మా మామయ్య తీసుకొచ్చాడండి తీసుకొస్తే వొండమండి ఈ రోజు
ఊ ఆమె మాట్లాడుతుంటే అందరు ఒకలెనుకకొకలు ఒకలెనుకకొకలు లైన్గాచేసారండి
అవునా అండి అంతే గదండి డి ఎవరోవరు ఖాళీ ఉంటారు కదా మాట్లాడొచ్చు కదా అన్నట్టుగా ఫోన్ చేస్తున్నారండి ఇంతసేపు తాను నేను మాట్లాడు కున్నామండి కాల్స్ రెండు కాల్స్ కట్ అయినయని అంటే వేరే వాళ్ళ చేసినంక చేస్తా అంటే సరే అన్నానండి
ఉమ్ బయట ఉన్నామ్ తాత పల్లెటూరు సిటీ పొలములు పొలాల గురించి
ఉమ్
వంటకాల గురించి ఉం పండగల గురించి ఉమ్ ఆడుకునేటివి అవి ఆడుకునేటీ అక్కడ పోయి ఆడకోపోయి నడువ్ పిల్లలూ దొంగలోట్లు పట్టుకొని వచ్చి ఇట్ల ఆడుకోడానికి కొనుచ్చుకుంటే డా అత్త యా దుకాన్ లో అని అడుగుతారులాండి
ఆ ఎల్మానండి ఒక సా
పోయి అచ్చిన పో పోయినా పోతారండి అట్లా
పిల్లలకు తెలివాదు కదండి షాప్ కేలినంక వాళ్ళు అంటారు క దా మీవి తల్లి దండ్రి కి తెలివదా
చెప్ చెప్తాంటె కూడాది చెప్తాంటె కూడా తారంండి రెండు పిలకలు వేసుకున్నారంండి నేను అసలూ ఈ మల్లెపూలుని కనుగోరమరాలు మా ఇంట్లో పూసినాయండి పూస్తే అవి పినిసి గుచ్చుకొని పెట్ కున్నారండి పెద్ద మనుషులు
ఉమ్ చెప్పం
మీద మీ మీ దగర కృష్ణాష్టమిీ ఎలా జరుగుతుందండి
చాలా బాగా జరుగుతుందండి
ఉమ్ ఒకసారి చెప్తారా అండి తీపి జ్ఞాపకాల అంతా ను
ఓహో ఎందుకు చెప్పనండి చెప్పేస్తానండి మా దగ్గర యూత్ పిల్లలు ఉంటారండి అందరు యూత్ పిల్లలందరు కలిసి మూడు గంటలకు రెండు గంటల కు అడవికి వెళ్తారంండి అడవికిెళ్ళి ఒక పేద్ద బార్ కట్ టె దొడ్డుకు దొడ్డున్న కట్టెను నరుకొస్తారంండి అందరు పోతారండి యూత్ పిల్లలు ఆ స్తంభం ఎత్తుంటదండి
ఉమ్
గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పట్టుకొని పిల్లలందరు కలిసి ట్రాక్టర్ వేసుకొని ఆ ట్రాక్టర్ ఎక్కి అందరు కలిసిపోతారండి పోయి ఆ కట్టి నరకొని వస్తారండి ఆ కట్టె నరకొని వచ్చిన తర్వాత ఆ కట్టెకు మొత్తం ఇగ మనిషికిిన్ని చందా డబ్బులు వేసుకుంటారు పోలేకపోతే ఇప్పుడు వార్డ్ మెంబర్లు సర్పంచ్ ఆ ఇట్లా వీళ్ళే ఉంటారు కదండి లేకపోతే వాళ్ళ దగ్గరనన్న చంద వసూలు చేస్తారండీ చంద వసూలు చేసి ఇగ కుండ ఆ చ్చి ఒక రెండు కుండలు తెస్తారండి రెండు కుండలు ఆ గ్రీజు ఓ ఇగ చిన్న చిన్నవి ఏమైన్నా ఉంటే తీస్తకస్తారండీ తీసుకొచ్చి ఆ కట్టెకు కింది నుంచి పైదాకా మొత్తం గ్రీస్ పూస్తారండి గ్రీస్ పూసిన తర్వాత ఇగ చిన్న పిల్లలకు వేరే అటో కట్టే ఇటో కట్టే ఏసి మధ్యలో కట్టే కట్టి చిన్న ఉట్టి లె క్క కట్టి ఇగ తాడు గుంజుతా ఉంటే పిల్లలు అల్లా కొన్ని డబ్బులు పెడతారండి చిల్లర డబ్బులు పెట్టి ఇగ చిన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళ సంతోషం కూడా కదా అని ఇగ వాళ్ళను మీరు కొట్టండ్రా పిల్లలని పిల్లలు అది కొడుతంటే వీళ్ళు ఆళ్లకి నీళ్లు పోస్తాంటరాండి నీళ్లు పోస్తా అంటే కొట్టలేరని ఇగ వాట్ల నీళ్ళు పోసి ఆ ఆ కుండి కొట్టిన తర్వాత ఇగ ఇగ పెద్ద పెద్ద యూత్ వాళ్ళు ఉండరు కదండి పదహారు, పదిహేడు, పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళ ఇట్లా వాళ్ళందరూ ఇక ఒకలీ మీద ఒ కొలి మీద ఒకలు ఎక్కుతా ఉంటారండి వాళ్ళు ఎక్కుతా ఉంటే వీళ్ళు నీళ్లు కొడతా వాళ్లు జారి కింద పడతాంటారండీ ఆ ఇగ లాస్ట్ కు తొమ్మిదో, పదో, పదకొండో టైం ఇగా ఆ గ్రీస్ మొత్తం వీళ్ళ డ్రెస్సులకు అంటుతదండి అ అట్లా ఆ డ్రెస్సులకు అంత అంటీ జారంగా జారంగా జారగా గప్పుడు ఎవరో ఒకరు పైకెక్కి కొట్టుకొని అన్లా వెళ్లిన డబ్బులు తీసుకుంటరండి
తీసుకొని దావత్ చేసుకుం
ఆ ఇగ దావత్ చేసుకుంట్రండి
హుము
మా దగ్గర మీ దగ్గర అట్లనే ఉంటదా అండి
మా దగ్గర అంటే ఉండేదండి
మ్మ్
హ- అ
క్రిష్ణాష్టమి అంటే క్రిష్ కృష్ణుడు వస్తాడు అని ఇంట్లో పాదాలు వేసుకుంటారు ఆ రోజు మంచిగా పండగ లెక్క ఇల్లంతా పండుగ శుద్ధి చేసుకుంటారు
అ
అంతేనా అండి
అవునండి పిల్లలు ఏశాల తోని ఇగ గోపాలకృష్ణ రాధని కృష్ణ అది కృష్ణాష్టమి రోజు కృష్ణుని వేషం మ్మ్ రాధ గోపికలు స్కూల్ కి వెళ్తారండీ వేసుకొని
మ్మ్
అంగన్ వా ఒకసారి అంగన్వాడి సెంట ర్లో గోపికల వేశం వేసిందండి చి టీచర్ వాళ్ళకు పిల్లలకు మమ్ములను కూడా రమన్నదండి మీటింగ్ కాడికి
మ్మ్
చూసామండి మస్తు తయారు చేసిందండి మేడం
ఓహో అంటే మొత్తం మేడనీవేనా అండి డెకరేషన్ చేసినవి అన్ని
లేదండి మేమే ఇంటి దగ్గర నుంచి లంగా లంగా వోనిసూ మెడల చైన్లు, కమ్మలు ఇంట్లో పైన ఉడక లాంటిది అది తీసుకొని వెళ్ళామండి
మీరు తీసుకెళ్తే మేడంను అడిగేసిందా అండి
ఊను అవును మేము కూడా రెడీ చేసినామండి కండ్ల కూలి పెండ్లకు లిప్టీకు, బొట్లు అన్ని పెట్టామండి పెళ్లి బొట్లు ఇట్లా పెట్టామండి
మ్మ్ హ్మ్
ఎ అే
మొన్నా మా చెల్లె ఏం చేసిందంటే వాళ్ళకిద్దరు కొడుకులు మా ఒక్కొడుకు, ఓ బిడ్డే కదండి ఆ వీళ్ళ ముగ్గురిని కృష్ణునేషాం యేషి మొత్తం నక్లీస్ చైన్స్ అవన్నీ పెట్టి మొత్తం బొట్లుకి ఇట్ల అన్ని పెట్టి మొత్తం కృష్ణేషం వేసి పిల్లల్ని ఫోటోలు దించ తినండి ఇక అందరు పొత్తులు ఒక్కతే పాప కదండి పాపను కూడా గోపికలాగా తయారు చేసింది అ పక్కింటి అమ్మాయి ఉండే అండి ఆ అమ్మాయిన్ను మా అమ్మాయిని ఇద్దరిని గోపి తెల్లగ తయారు జేసి ఇగ బాలను గూడా ఫుల్ ఫొటోస్ తీసిందండి
ఉ అవును
ఉ బాగున్నాయండి అట్లా రడి చేస్తే పిల్లల్ని
అ
చెప్పండి ఇంకేం చేస్తున్నారు ఏంటి
ఏంలేదండి ఇవి వినకచవితి జరుగుతదా అండి ఎట్లా జరుగుతది మీకు
ఆ వినాయక చవితి గూ డా బాగా జరుగుతదండి డీ వినాయక చవితిలో గూడా యూత్ పిల్లలు ఉంటారు వేరే వాళ్ళు ఉంటరండి వాళ్ళు ఈ ఆట వాళ్ళే పెడతరండి వినాయకుడిని ఆ వినాయకా పండగా ఇగ తీసుకొచ్చి పెడతరండి తొమ్మిది రోజులు కదండి వినాయక్ డి నిల పెట్టడం ఇగా గుడి చేస్తరు అన్ని చేస్తరు ఆ తొమ్మిది రోజులు ఉ తొమ్మిది రోజులు అక్కన్నే ఉంటరు అందరు అంటే అందరంటే దేవుని నిలబెట్టిన వరకు ఇగ పొద్దున్న సాయంత్రం పూజలు జరుగుతయి గదా అండి ఇగ ఫ్యామిలీసు ఫ్యామిలీసు పోయి పూజలు చేసుకుంటరు ఇగ లాస్టుకు చేతిలో పెట్టిన లడ్డు ఉంటది గదా అం అ లడ్డు వేలం పాటేస్తరు పిల్లలు గాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ లడ్డు తీసుకుంటరు అట్ల చాలా మందికి లడ్డు తీసుకున్న చాన మందికి పిల్లలు అయ్యి రండి కానీ కొంతమందికి గాలేదు మరి ఆ మరి ఎందుకు గాలేేదో ఏవో గని అట్ల చేస్తరండి వినాయకుని పండగ అన్న సంతర్పణ పెడతరండి ఒక్కొక్కసారో ఆ రోజు పెడతరండి కొంతమంది కొంతమందిగా ఒక రోజు తప్పిచి ఒక రోజు అన్న సంతర్పణ పెడితే ఇగ మా ఫ్యా అందరు ఊరోళ్లు ఇవ్వరువంట చేయకుంట అందరు అక్కడికెళ్ళి తినో స్తారండి
అవునా కూరలు మంచిగ ఉంటాయండి
ఆ బాగుంటయండి అన్నం కూరలు మంచిగా వండుతరు తీసుకొస్తరు పెడతారు దేవుని దగ్గరనే వంటలు చేస్తరండి మళ్ళీ
ఉ
నువ్వు పెడతరా అండి అన్న సంతర్పణ
మేమూ ఉ పెట్టామండి ఈ సంవత్సరం వినాయకుడ్ని పెట్టాము అన్నతా స అన్న సంతర్పణ వేవ్ గూడా పెట్టామండి
ఊ
అక్కడ పొద్దున్న అచ్చిండట ఆ
ఖర్చేంతొచ్చిందని మరి
చ్చిందండి పది పదిహేను వేల దాక అచ్చిందన్
అంటే మరి మీరెందుకూ బెట్టారండి దేవున్ని
మేము మా బాబు గుడ్త్ మా బాబు బుడితే పుట్టాలని కొడుకు బుట్టాలని బెట్టామండి మొక్యాం